ఏం చేస్తుండ్రూ
జస్ట్ ఇక్కడ వాకింగ్ చేస్తున్నా అండి ఇంటి ముందు ప్లేస్ ఉంటే
ఎందుకండి మీరు ఫ్యాట్ ఉన్నరా ఏమైనా వాకింగ్ చేయడానికి
అలానేం లేదండి జస్ట్ ఇట్లా అలవాటు డైలీ మా ఇందు కూడా ఫైవ్ థర్టీ కి అట్లానే తిన్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా జస్ట్ ఒక టెన్ రౌండ్స్ అయినా అట్లా నడుస్తా అండి నేను హెల్త్కి మంచిది కదా తర్వాతనే ఇగ అవసరం ఆ అన్నం తిన్నంక కూడా మళ్ళీ నైట్ కూడా కొంచెం ఒక టెన్ రౌండ్స్ అట్లా వేసి పడుకుంటా మళ్ళీ
అవునా అండి
కొంచెం ఏమంటారు
ఫిట్ హెల్త్ కి బెనిఫిట్
అలాని కంపల్సరీ చేస్తానండి అట్లా చెయ్యకుండా అయితే మాత్రం అట్లా వాకింగ్ చేయ కున్న పడుకున్నా అనుకో అనుకోండి ఆ రోజు అం నాకు అసలు అన్నిజీగా
అవునవును అలవాటు ఉన్నప్పుడు చేయాలండి నాకు అంత ఒపికలేదండి
ఎందుకంటె ఇంట్లో పనే వాకింగ్ అయిపోతారా మీకు
అవునండి
ఇంకా చెప్పండి మీరు ఏ మూవీస్ అంటే ఇష్టం మీకు
నాకాండి లవ్ స్టోరీస్ హారర్ మూవీస్ ఇష్టం అండి
ఓకే ఓకే హరర్ మూవీ సో నాకు హారర్ మూవీస్ ఇష్టము కాకపోతే నేను ఏం చేస్తా అంటే హారర్ మూవీ మొత్తం చేతులు అడ్డు పెట్టుకొని చూస్తా అండి
అవునా అండి నేను హారర్ మూవీస్ బాగా ఇంట్రెస్ట్ గా చూస్తా అండి
చూస్తా నాకు కూడా ఇంట్రెస్ట్ కానీ ఆ దయ్యంగా అనిపించేటప్పుడు భయం అయితాది కదా చేయి పెట్టేసుకొని సినిమా మొత్తం ఇట్లా చెయ్ పెట్టుకోనే చూస్తా అండి ళేను
అవునా అండి
ఏదో సినిమా ఉన్ తది చెప్తానాగండి పా సినిమా అని ఉంటది తమన్నా ది మీరు చూసారా
ఆ చూసానండి బాగుంది ఆ మూవీ అసలు మొత్తం ఉమ్మ్
దయ్యంగ కనిపిచ్చేటప్పుడు చెయ్యడ్డు పెట్టుకుంటా కానీ అది మస్తు ఉంటదండి సినిమా ఆ సినిమా స్టోరీ చెప్తారా నాకు ఒకసారి మీరు చూసానన్నారు కదా
అవునండి
మీకేం అర్థమైంది ఆ సినిమాలో
ఆ సినిమా చూసి కూడ టూ త్రీ ఇయర్స్ అవుతుందండి బాగుంది అది వాళ్ళ తమన్నా చనిపోతది వాళ్ళ పి పిల్లల కోసం ప్రొటెక్టివ్ గా వస్తుది మళ్ళీ
ఉమ్మ్ అసలు అసలు ఆ సినిమా యొక్క మీనింగ్ ఏంటిది ఆ సినిమాలో అ దానికి బా కానీ పేరెందుకు వచ్చింది ఆ ప్రొడక్షన్ ఈస్ ద కరెక్ట్ అంటే ఎందుకు చనిపోతది ఆమె దేని వల్ల చనిపోతది
తను మేబీ ఒక కుండ్లీలో జన్మిస్తదంట ఆ కుండ్లీ ప్ర కారంగా తను తన బలి తీసుకోవాలన్నట్టుగా దయ్యం వస్తది
తనని కాదండి అదొచ్చేది ధన తన పాప్ ప తన
ఆ స్వ తమన్నా వాళ్ళ పాప కోసం వస్తుది కాకపోతే ఇన్సిడెంటల్ గా తమన్నాని చంపేస్ త ఫస్ వాళ్ళ హస్బెండ్ ని చంపేసి నెక్స్ట్ తమన్నాని చంపేసి తమ్మన్నా ని ఫస్ట్ హస్బెండ్ ని చం పచ్ త త త హస్బెండ్ ఫేస్ లో తమన్న దగ్గరకు వత్తడు ఉమ్ అప్పుడు తను చూసి వాళ్ళ పిల్లల ప్రొటెక్షన్ కోసం తను చనిపోతది తర్వాత మళ్ళీ అదే గోస్ట్ లెక్క పిల్లలకి కనిపిస్కున్ కనిపిస్తూ సేవ్ చేసుకుంటది ఎట్లా అష్టమన్ లొ తన్నేకి చెప్తే మొత్తం స్టోరి వాళ్ళ పిల్లలు సేవ్ చేయమని చెప్ ప్పి అప్పుడు తను హ్యాప్ పీగా వెళ్ళిపో
వెళ్ళిపోతది అసలు అసలు అది తన హస్బెండ్ తన హస్బెండ్ దగ్గర నుండి పిల్లల్ని బ్రో దన్ చేయడానికి అసలు ఎన్ని ఒక తల్లి ప్రేమ అనేది అక్కడ అసలు హైలెట్ అండి ఆ మూవీ అసలు ఆ మూవీ హైలెట్ అసలు
అవునండి స్టోరి డిఫరెంట్ ఉంది బాగుంది అస్ తెలది
చాలా బాగుంటది నేను టూ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఇష్
నేను వన్ టైమే చూసానండి అది కూడా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చూసాను
అయయో వేస్తూనే ఉంటడు కదండి స్టార్ మాలో రీసెంట్ గా కూడా ఎస్
మాకు టీవీ ఛానల్స్ లేవండి వైఫై ఉంది వినో యూట్యూబ్ సో నెట్ఫ్లిక్స్ ఇవి వస్తయ్
ఓకే అందులో కూడా పెట్టుకొని చూడొచ్చు కదా మీరు బాక్ మూవీ అని ఓకే ఓకే ఊహు ఇంకా చెప్పండి మీ ఇష్టమైన హీరోయిన్ ఎవరు
హీరోయిన్స్ స్పెసిఫిక్ గా ఎవరు లేరండి కాకపోతే ఈ మధ్య కొంచెం ఆలయబటు ఓకే ఆక్టింగ్ తన ఆక్టింగ్ బ్రహ్మాస్త్ర మూవి బాగుంది కదా దాని ప్రకారంగా తను ఒక్కట్టు ఓకే కొంచెం చూసార బ్రహ్మాస్త్ర మూవీ
లేదండి అందులో మూవీస్ లో సాంగ్స్ విన్నాను అంతేగాని నేను హిందీ మూవీ హిందీ మూవీస్ ఎక్కువ చూడనండి నాకు ఇంట్రెస్ట్ ఉ అది హిందీ మూవిసె అంటే పాతకాలం సాంగ్ సొ ఇంటా ఆ పాత సినిమాలో హం సాత్ సాత్ హె హం ఆప్ కె హె కొన్ అలాన్ తె ఆ ఆ ఇప్పుడు రీసెంట్ వొచ్ ఇచ్చిన హిందీ సినిమాలన్నీ కొంచెం చిచోరా చిచోరా అనిపిస్తాయండి
ఊ కానీ బ్రహ్మాస్త్రం బాగుందండి సైన్స్ ఉంది అందులో పిల్లల్ని ఇపుడు నేను, అది స్టోరి అబౌట్ యూనివర్స్ తండి అది యూనివర్సల్లా అంటే అక్కడ ఒక ఫోర్ వీల్స్ ఉంటాయ్, అ వీల్స్ ని జాయిన్ చేస్తే త్తనొస్తది అన్నట్టు అయితే అది రా ఆ దెయ్యమా దెయ్యం వస్సది సో దాన్కి రావద్దు అన్నట్టుగా వీళ్ళు ప్పుల్టేక్ చేస్తూ ఉంటారు కా కాపోతే లాస్ట్ లో అవి ఒకటైపోతాయ్. అన్ నెక్సబ్ సీజన్ టూ వస్ స్సుంది ఎప్పుడొస్తు దాని కోసమే వెయిటింగ్, అ
రాంగనే
ఉ
ప్పండి చెప్పండి.
ఆ వీల్స్ సన్నీ ఒకటెయ్ పొయ్యాయి. అక్కడ అయిపోయేసరికి క్కడ దయ్యం బయటికొచ్చింది. ఎప్పు రా ది సీజన్ టూ ఏమైతదో చూడాలండి బాగుంది మొత్తం వాటర్ లో అంట నెక్స్ట్ మూవీ
ఓకే ఎప్పు రిలీజ్ అవ్వంగానే వెంటనే ఉరకండి ఇగ
నుండి వెళ్ళాలి థిటర్ కే వెళ్ళాలి. ఇక్కరెక్కర వస్తాయండి మాబ్ బర్లే ఎలాంటి మూవీస్ రావు హిందీ మూవీసు ఉ వెళ్తే వరంగల్ కే వెళ్ళాలి లేకుంటే ఇంట్లో చూస్కోవాలి వైఫై లో
అంతే ఇగ చెప్పండిం కా ఏంటిది ఇంకా
చెప్పండి మీరే
ఇది మీకు ఏమైనా రెసిపీస్ వచ్చా స్వీటైన, హాటైనా
అవునండి వచ్చు నాకూగ్, కద్దు కీరొచ్చు, గులాబ్ జ్జామున్ వచ్చు. సేమ్యా ఒచ్చు, హు కీరొచ్చు.
ఉ హు, హు మీకు రానిది ఏంటిదండి.
ట్ట ట్రై చేయలేదండి ఇప్పటిదాకా
ఈజీనే కద వ ప్రాసెసు
చ్చేలేద్ దది
ఎందుకు మిక్ తెనాల ఇష్టముండదా అంట పలకమట
ఎందుకు అది ఇప్పదగ ట్రై చేయలేదా ప్పుడు అది కుదట్లేదు ట్రై చేద్దామన్నా ఆ టైమ్ రావట్లేదు
ఏ ఎప్పుడైన మీ బర్డె అప్పుడైనా మీ పిల్లల బర్త్డే అప్పుడైనా ట్రై చేయండి
ఆ అప్పుడు బిర్యానీ ఉండేసరికి టైం అయిపోతాంది అసలు
వన్ డే బిఫోర్ చేసుకోవాలండి
అవునుగదా కానీ అంత ఓపిక ఉండాలి కదా అండి వన్ డే బిఫోరు ఇల్లు దుల్పడమ్ ఇల్లు కడుక్కోవడమ్ ఉంటది
డైలీ రొటీన్ పన్లు ఉంటాయి ఇక ఉమ మీకు ఫ్యాషన్ డిజైనర్ ఇంట్రెస్ట్ ఉందా అండి
ఆ ఇంట్రెస్ట్ అండి
పోయార ఎప్పుడైన
ఇక ట్రై అంటే నా బ్లౌజెస్ నేన్ స్టిచ్చేసుకుంటాను దాని ప్రకారంగా అంతే తప్పితే స్పెషల్ బయట ఏం చెయను ఏమైన నా శారీస్ నాకు నాచ్చకపోతే దాన్ని ఆల్టర్ చేసుకుంటా ఏమైనా పట్టాస్ వేసుకోవడం లేకుంటే ఏమన్న వర్క్ చేస్త కోవడంలో బ్లౌజెస్ కొంచెం హెవీగ ఆహ లేదండి యూట్యూబ్ లో చూసుకునే చేసు సుంత ఏదైన యూట్యూబే మున్న ఒక బ్లౌజ్ వేసుకున్నా అండి వర్క్ బాగుంది అసలు అది నేను తీస్కున్నాడి వర్క్
అంటే మీ టాలెంట్ పర్సన్ గది అన్నమాట ఓకే ఓకే అండి నా నెంబర్ ఇస్తానులేండి ఫొటోస్ పెట్టండి ఇంకా బ్యూ టీ బ్యూటీ పార్లర్ కెళ్తారంండి మీరు
అంత ఓపిక లేదండి అంత టైం లేదు మా ఆయనకి ఐబ్రోస్ చేయించుకుంటేనే కసురు కుంటడు ఐబ్రోస్ ఎందుకే అంటడు
ఫేషియల్
లేదన్ నె ఎప్పుడన ఇంట్లో నీనేే ఫేస్ ప్యాక్ పట్టు కుంటం తాలం
ఊహు ఒ
ఒక నైస్ ఫ్లో చార్ అలాంటి పెట్టుకుంటా అంతే టైమ్ ని చూసి సిచ్యువేషన్ అవి కూడా మ్యారేజ్స్ బి ఫోర్ అంతే అండి
అవునులేండి
ఇస్తారా అండి
ఆహా నో అండి నాకు బ్యూటీ పార్లర్ అడ్రెస్ కూడా తెలిదు అండి
నండి
నేను ఇంట్లోనే ఏం వాడాను అసలు నార్మల్ గానే సోప్ యూజ్ చేస్తా పాంట్స్ పౌడర్ యూజ్ చేస్తా
ఆమ్
అంతే కాని గ్యా బ్యూటీ పార్లర్స్ అవి అని నాకు కు ఇంట్రస్ట్ ఉండదండి
నేను ఒకసారి వెళ్తే మా ఆయన వద్దన్నారండి అందుకే అవి చేసుకోవద్దు అని అన్నాడు ఇక అప్పుడు నుండి నేను వెళ్ళలే
అవునండి అసలు అవి ఇవి ఫేస్ కి పెట్
పెట్టేస్తే అవునండి ఉమ్ ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు వెళ్తాను ఐబ్రోస్ చేయించుకోడానికి కావాలని ఉమ్ అంతే
అవునా తిన్నరా మరి మీరు నైట్ తే డిన్నర్ అయి
ఇంకా లేదండి పప్పు చారు ఉంది ఇవాళ చేసి శాను ఆ రైస్ పెట్టాలండి ఇంకా వండాలే వండుతా ఇప్పుడు రేపు హాలిడేనే కదా రేపు హాలిడే కదా అండి పిల్లలకి చిన్నగా తిన్నగా పండుకుంటాం ఇక
ఉమ్ స్కై చేసేదేం కాదు మేము కూడా తినాలండి ఇంకా అప్పుడే తెరిలేదు ఇప్పుడు తింటామ్ ఎయిట్ తట్టి ఇకి తినేసి ఇక మేము తొందరనే పడుకుంటాంమండి మార్నింగ్ మళ్ళీ తొందరగా లేవాలి కదా
అవునండి
నయిన్ వరకు అట్లా పండుకుంటాం మార్నింగే లేస్తాం మళ్ళీ
ఉమ్ నేను హాల్ ట్ రోజు మార్నింగ్ నైట్ లేట్ లేస్తాడు టెన్ దాకలుేస్తాం మిల్లాగా
మేము లేవమండి మాకు వాళ్ ఎయిట్ వరకు లే స్తాం ఇలా ఎంత చేసానా ఎంత హాలిడే ఉన్నా ఎయిట్ వరకే లాస్ట్ ఇగ మా టైమిన్
అవునా అండి ఎందుకంటెనాకు నిద్ర బాగా వస్తదండి మేబీ నాకు థైరాయిడ్ ఉంది దాని వల్ల కావచ్చు నిద్రా బాగా వస్తుంటదిఊకే
అదే అదే సరే మేడం థ్యాంక్ యూ అన్డి